ఆ ఎలా
ఆ బాగున్నామండి మీరు
బాగున్నాం ఏం చేస్తా
ఏం చేయలేదండి ఇప్పుడే తిన్నాం ఇంకా ఆ బిర్యానీ వ
సే మా ద బిర్యానీ స్పెషల్ కానీ మాకు బిర్యానీ తిన్నట్టే లేదు వేరేది ఏదో తిన్నట్టుంది
ఆ అవునండి మా పీజీ ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం కాబట్టి ఎంతో అటో చేసి పెడుతున్నారు వాళ్ళు కూడా
అదే చేస్తున్నారు ఏదో తినాలంటే తింటు అన్నం లేదంటే లేదు ఇంగా
నా బాలేకపోతే ఇంగ మా దగ్గర చిన్నది స్టవ్ ఉం ది ఇంకా ఫ్రెండ్స్ సు వంటము వంటొచ్చు ఇంగ వాళ్ళు చేసిస్తారు తిన్నమంద్
అదే బెస్ట్ ఆప్షన్ అండి కానీ ఈదైనా వదలండి కానీ ఫోర్ డేస్ మల్ల నెస్ట్ హాలిడేస్ ఓస్ వస్థాయి కదా ఇంకా నా చనా కష్టమైద్దేమో అను కుంటున్న నీనైతే
ఆ అవునండి అప్పుడు ఎవరుంటారూ మా అందరు మాక్సిమం ఇంట్ల కెళ్ళిపోతారు
పైన పడితే అది కూడా ఉన్నది చేడి అని బాధస్తుంది నా ఆ అప్పుడే ప్రాబ్లెం లేదు నద చేస్తారు ఉ చెప్పాలి మొత్తం ఏం లేదు ఉండే కాలేజ్సమ్మెలు రాయడానికే సరిపోయింది రోజ అంతా అందరూ మేము మా ఫ్రెండ్స్ అందరు చికితేము మేడ్ ఇన్ కొరియా అని మూవీ చూసాము కొంచెం ఫుల్ చిల్లౌట్ ఆయనం చాలా రోజుల తర్వాత అదరు కలిసి మూవీ చూ మంగళ కొంచెం ఏదో బానే అనిపించింది అంతే ఉ మేము మూవీ చూసి ఇంక ఇంకే ఉన్నామంత
ఆ మూవీ గురించి చెప్పగలరా ఎమన్నా
ఆ ఉంది గుర్ ఉంది పసతి ఏం లేదు దాం లో హీరోయిన్ ఇంట్రొడక్షన్ ఏమిస్తారంటే ఆ పిల్లకి కొరియా వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటది ఆన్ ఆ కొరియాన్ పోవాలని తన చిన్నప్పనుంచి ఆశ ఎందుకు ఆశ వచ్చిందంటే వాళ్ళు స్కూల్ రా ఒక రోజు స్కూల్ గ్రామంలో తనకి ఆ వేషం వేసిండ్రంట సో ఇంగా అప్పట్ నుంచి కాదు వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి అనిండె ఆ అప్స్ అండ్ డౌన్స్ ఎలా మనం ఎలా నిలవడము అక్కడ కొరియన్ వాళ్ళు ఆ పిల్ల కేలా హెల్ప్ చేస్తారు కొంచం అంతా కొంచెం బాగుంది చూడ్డగలం చే చూసొచ్చు ఒక టూ త్రీ టైమ్స్ వాచ్ చేయొచ్చు పర్లేదు సాంగ్స్ బాగున్నాయి ఎమోషన్ బాగుంది యాక్టింగ్ అదింకా తెలిసిందే కదా బాగుంటది గోల్డెన్ స్పారో సాంగ్ విన్నారా మీరు ఆ ఇంకా తనే హీరోయిన్ను ఇంకేట్లా దానా యాక్ట్ టింగికి అంత బాగుంటది కాబ టే బాగుంటది ఇంకా ‌హ్మ్మ్ అంతే
హ్మ్మ్ ఇంకేం సుల్డేద్
అంతే ఇంకా అదొక్క మూవినే జుసాము ఇంకా అందరు ఇంకా ఎవరు బిజీ ఉన్నారు మా ఫ్రెండ్ ఈ రోజు ఇంకో ఫ్రెండ్ కి కర్ల్స్ వస్తుందని ఏదో చేసకి ఏళ్ళిందండి అవి కల్స్ తప్పించి అన్ని అయినవే జా పాపత నా ఆ పిల్ల హెయిర్ జిడ్ జిడ్ అయి పోడము అది ఇది అదే అయిపోయింది అంతా అసలు కల్ చేస్తుందని చెప్పి లాస్ట్ జిడ్ జిడ్డు చేసేసింది హెయిర్ అంతా
ఆ పిల్ల ఏమనలేదా ఇంకా
ల తిట్టింది రాకున్నప్పుడు ఉకే ఉండాలి అనుకుంతా ఇంకా నవ్వుతూ ఉండ్ర అంట అ కొంచెపు ఉమ్మ్ అంతే ఇం తొంగ ఎవరప్పా అంటే ఇంకా ఈరోజు అయితే ఏం జరగ లేదు సినిమా ఒకటే అంతే ఇంకా హుం అదే ఊమ్ ఊమ్ ఆహా మీరేం చేసారు రోజంతా
ఆ ఈ రోజు ఆస్థానం ఫుడ్ బాలేదని ఇంకా మా ఫ్రెండ్ జీరా రైస్ చే చింది ఇంకా తిన్నా ఇంకా మేము కూడా మా ఫ్రెండ్స్ తో విష్ణు విన్యాసం మూవీ చూసాం ఆ
అవునా స్టోరీ జప్పు మరి స్టోరీ చెప్పొచ్చు కదా లైక్ అవుట్ లైన్ ఇయ్యండి ఇంత ఒక ఒక మినిట్ లో
ఆ ఆమె హీరోయిన్ కి ఆ పెల్లేగా కం ఉంటారు సంబంధాలు వచ్చినా కూడా పెళ్లి కాకండా ఉంటది హీరో అనేవాడికి అంటే ఆ జాతక కాల్ పయనా చూస్ ఈ టైం కిది చెయాలా అట్లా చేయడం ఉంటది ఇంకా లాస్ట్ కి వాళ్ళిద్దరు కలుసుకుంటారు ఫ్రెండ్స్ లెక్క అది లాస్ట్ కి ఏమైతాడుంటే ఆమెకి కీ ఎందుకు పెళ్లి కాలేదంటే ఫస్ట్ భర్త చేసుకున్న ఆరు నెలలకి చచ్చిపోతా వాడు ఆ నెక్స్ట్ వీకి తెలియక వీడు లవ్ చేయి లవ్ చేయి అని వెంట పడుతూ ఉంటాడు అలవ్ చేసి ఇద్దరినీ లవ్ చేసుకున్న తర్వాత చెప్తారు ఆమె ఆమె చెప్పిన తర్వాత వినీ ఫుల్ ఇది షాక్ అయిపోతాడు
అహా
వీడు అన్ని ప్రామిసులు చేసేసి తింటాడు నువ్వు నీక ఏ ప్రాబ్లం వచ్చినా నేను అది ఇది అని ఇంగా ఆమె చెప్పిన తర్వాత ఇంకొన్ని రోజులు అట్లే నడుస్తా ఉంటది ఆమెచ్చి బ్లాక్మెెయిల్ చేస్తంది నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతా అది ఇది అని చేస్తంది ఇంగ వాడ్ ఇడు ఎట్లా తిరిగి ఆమెను పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకున్న తర్వాత కొంచం యాక్సిడెంట్ లాగా వనికి అయితది ఇంకా సిక్స్ మంత్స్ కాలేదు కదా అప్పుడే పెళ్లి అవుతానంటే ఎలా చనిపోతం నను అది అది అనుకుంటాంటడు వాడు మళ్ళీ పెద్ద జోల్ ఆ అది సామి సీ కావాలంటరు కదా అక్కడికి వెళ్తారు వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వా ఆ ఆమె జాతకం చూపిస్ సారు అసలు ఆమె అ హీరోయిన్ జాత కుమే కాదు ఇది ఎవ్ మార్చేసినారు అని తెలుస్తది
అ ఆ
తెలిసిన్ తర్వాత ఆ ఇది ఎవరు చేసింటారు అది ఇది అంటా ఉంటడు. చేసి
ఆ
ఇన్
చేప్పు ఉంది ఆ
ఆ వినపడుతుంద అండి వినపడుతుందా
ఇన్ పస్తుందా
ఆ వినపడుతుంది హలో హలో
ఆ ఇన్ పస్తుంది చెప్పండి అదే వాళ్ళ లాస్ట్ గేమ్ అయ్యిద్ది చేస్ కుంటాడ వాళ్ళు
ఆ ఆమె జాతకం మార్చే సింటరు వాల్ పేరెంట్స్ మార్చేసిండారు ఈ జా సగం అంత వాళ్లెందుకు ఇలా చేసింటరంటే వా ఈ పిల్లకి వేరే వాళ్ళు తల్లిదండు వాళ్ళు కాదు సొంత తల్లిదండ్రు ఆక్సిడెన్ ట్లో వాళ్ళు చనిపోయింటరు ఈ పిల్ల కి ఫుల్ ఆస్తుంటది
ఆ
ఈ పిల్లని చేసుకున్న వాడికే ఈ అస్తంత దక్కాలని వాళ్ళ డాడీ ఆ సైన్ చేసింటడు అందువల్ల వాళ్ళు ఆ ఆ పిల్లకి లి కాకుండా చేస్తా ఉంటారు
ఓకే
ఇంకా అలానే చేసిన తర్వాత లాస్ట్ తెలిసిపోయి ఇంకా కథ ఎండ్ అయిపోద్ది
ఆ ఆ అదే
ఆ
ఇంక రాదేమో
చెప్పాలండి
ప్పలేి మామూలే ఇంకా అంతా ఇంకా ఇప్పుడే మాద అంతా తినేది అయిపోయింది మా ఫ్రెండ్స్ అందరు వాకింగ్కి వెళ్తూ ఉన్నాం అంతే ఆ అదే ఉ ఇంకా మా స్టోరీ అసైన్మెంట్లు రీసెంట్ గా మాయక్క పె దే మా డాడీ వాళ్ళ చెల్లలు కూతురిది బా జరిగింది వదినది అటెండ్ కాలేదు కానీ ఫొటోస్ అంతా ఈ రోజు అంతా మాట్లాడి ఏమేం జరిగింది అది ఇది చెప్పారు
ఆ
మా ఐదదబ్బా మాయక్కకి మాయక్క కొన్ ఇష్టం బానే రెడీ అయ్యి ఈరతి అంటే రే కాక్కళు ఎవరో బా రెడీ అయ్యింటే సంబంధాలు వచ్చినన్నాయంట అవి చెప్తూ ఉంటే అవి వింటూ
అవునా ఉ మీరన్ అటెండ్ అవ్వలేదండి
ఇ ఎగ్జామ్ చానా హెట్టిక్ అయిపోయింది ఎగ్జామ్స్ అన్ని ఉన్నాయి అ ఆ ఆ ఇంకేం లేదండి మామూలే ఇంకంతా
వాకింగ్ వెల్ వెళ్లాలా ఇప్పుడు
మీరేం చెయ్యాలి
మేమేం లేదండి ఇంకా ఫ్రెండ్స్ అందరూ అలసిపోయి ఇంగా పడుకుందాం అన్నారు ఇంకొంచేసేపు ఫ్రెండ్స్ అందరు అలసిపోయినారన్ డ ఇంక ఫోనులు చూసి పడుకోవడం అంతే
అదే ఉ
మీరు బా ఉండిందండి ఫుడ్ ఫుడ్ బాగానే ఉంది
ఆ బనే ఉండింది తిన్నామ్ అంతే
ఆ మాకైతే ఉడ్క ఉడ్క కుండా బెట్
ఆ అదే ఇంకాండి మాది అదే పరిస్థితే ఏమంటే ఇంకా ఉన్నాం అంతే అట్లా ఆ
ఇంకేం తొండి డిఅన్ని అయిపోయినాయా అసైన్మెంట్స్ రికార్డ్స్ అన్ని రాసేస్
వాకింగ్ పోదం పదమే అసైన్మెంట్ మల్ల రాద్ ద్దాం అని చెప్తే ఇంకా ఏదో ఉండేలే ఇగ ఎప్పుడు రాసేదే కదా అని బయటకి వచ్చినాము వాకింగ్ అంతే ఇంకా ఉమ్ ఆ ఉమ్ అదే అండి ఆ సరే అండి అట్ల అయితే మళ్ళీ ఆ బాయ్ బాయ్